హలో
హలో హలో అండి బాగున్నారాండి?
బాగున్నామండి. మీరు బాగున్నారా అండి.
ఆ బాగున్నాంమండి. ఏం చేస్తున్నారండి?
ఏం లేదండి సాయంత్రం వంటలు అయినాయి ఇప్పుడే.
ఉ ఉ ఉ
కూర్చున్నామండి. అయినా అండి మీ మీరేం చేస్తున్నారు?
ఇగో మాయ కూడా ఇప్పుడే అయినాయండి వంటలు.
ఉగాది ఉగాది శుభాకాంక్షలండి.
థ్యాంక్ యూ అండి. మీకు కూడా
ఓకే అండి
అండి ఉగాదికి స్పెషల్ మీరు
ఉగాదికి ఈరోజు పొద్దున్నే లేసి ఆ మంచిగా ముగ్గులు వేసుకొని ఆ స్నానాలు చేసుకు కొని గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టినామండి.
ఆ ఇంకా అండి
కొత్తకుండా తీసుకొచ్చి ఆ ఉగా అ అది పచ్చడి వేసినామండి.
ఉ పూర్ణాలు ఎలా చేస్తారండి?
పూర్ణాలు శనగపప్పు ఉడకబెట్టి, అ ఆ బెల్లం చేస్తామండి మేము. బెల్లం కొంచెం దంచి ఆ లేదండి బెల్లం కొంచెం దంచి ఓకే ఒక కంచుట్లో పెట్టి పెట్టి అది కొంచెం కరిగిన తర్వాత, శనగపప్పు ఉడికించి తర్వాత కొంచెం మిక్సీ పడతామండి. మిక్సీ వాటి ఆ మిక్ పట్టిన దానిని ఎప్పుడూ బెల్లం కుంచం కరిగిన బెల్లం లో వేసి దగ్గరికి పానకం దగ్గరికి మూఢ అయ్యే దాకా కుంచం సిమ్ స్టవ్ చిన్నగా పెట్టి కుంచం దెగ్గర దగ్గర చేస్తామండి
అట్లా గ్రైండర్ అంటే గ్రైండర్ పట్ పుట్టకుంటడా కూడా అట్లా చెయొచ్చు కదండి దాన్ని పప్పు ఉడగబెట్టిన పప్పు ఉడగబెట్టిన తర్వాత దాన్ని మంచిగా పాప రుబ్బ తోటి గట్టిగా రుబ్బాలి రూబ్బిన్ తర్వాత ఆందోళన చక్కర అన్నా లేకుంటే బెల్లమా అన్ని వేసి కొంచెం నెయ్యేసి దగ్గరకా అయ్యేదాకా స్లిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి అప్పుడు కూడా బాగుంటది అండి అంటగ మిక్సీ పట్టుడు ఆది అంతా తలనొప్ప ఉండద మేమైతే అలాగే ఇస్తాం ఆ మేము అలాగే ఇస్తాం నిన్న కూడా రాజీవ్ గాంధీ చోరస్తలో మా ఫ్రెండ్ వాళ్ళు శాంత కుమార్ అని ఉంటదండి అయితే వాళ్ళ యూనియన్ తరపున అందరిని పీలిస్త తి అంటే ఆవ ఉగాదికి సంబంధించిన షట్రుచులు అని ఉంటేయి ఆరు రుచలు ఆ విజయ నా అలగ అవేర్నెస్ కల్పడానికి ఇప్పుడు ఎవరు కూడా అది తాగడానికి ఇంట్రెస్ట్ చూపెట్టారు కదండి అయితే మా ఫ్రెండ్ ఏం చేసింది కదా అంటే చౌరస్తా మీద డిఎస్పి వాళ్ళని పిలిసి అందరి జనాలు శీతల పానీయాలకి అలవాటు పడతలు వెనకటికి సంబంధించిన ఈ రూచులకి ఎవరు కూడా ఇంట్రెస్ట్ ఇస్తలేరు కాబట్టి ఇవి కూడా అవర్నెస్ కాల్ పాలని రెండు కుండలు ప్రి ప్యరిస్ దానిలో పచ్చడి వేసు చ్చి అందరికి డిఎస్పి తోటి అక్కడ అచిపోయే జనాలుందరిక అంటే
అ అందరికి ఉగాది ప తిరుపతి అందరికి మంచి ఆలోచన అండి చాలా మంచి ఆలోచన
గురించి ఇది తాగడం వల్ల హెల్త్ కు బాగుంటుంది ది ఇప్పుడు కుండకు పసుపు రాయడం వల్ల కూడా ఆటోమేటిక్ కదా అండి ఇగా ఆర్ రు చుల్ల గురించి చెప్పమంటే మల్లా స మన సంవత్సరం అంతా మల్లాక్ ఎదురయే ఆ ఏ మనక్ సంవ్ చ్ఛరం అంత ఎదురైతే కదా చేదు వగరు పులుపు స్వీటు హాటు అట్లా ఆ అన్ని అన్ని రక్ కళ్ళీగా ఒక రోజు మంచిగ్ ఒక రోజు చేడు ఒక రోజు బాధ అలా వంటిగా అన్ని కూడా మనము వా సంవత్సరం అంతా అనుభవిస్తాం కాబట్ ట్టిగా దానికి సంబందిం చ్చిందివి మళ్ళీ హెల్త్ గూడా మంచి అంటే ఎనర్జీ ఉంటది పులుపు వల్ల వగరు వల్ల ఇప్పుడు మనము వాగ్ వగరు పులుపు చేదు ఏస్తాం గదా బాడీలో గూడా కొన్ని హార్మోన్స్ అనేటివ్ ఉం ఉంటాయ్ గద అండి హెల్త్ మ్ అవి వేరె ఇప్పుడు మనకు వెదర్ చేంజ్ అయినప్పుడల్లా కొంచెం ఆరోగ్య గ్యము ఆ శక్తీ తట్ తట్టుకోవడానికి ఇబ్బంది అయితది గదా
అవునండి
ఇబ్బంది కాకుండా కూడా ఒక్కొక్క పండగకు ఒక్కొక్క ఫెస్టివల్ కు సంబంధించిన హెల్త్ హెల్త్ కు సంబంధించినవి ఉంటాయి కాబట్టిగ అందుకే ఎనుకటి పెద్దలు ఇవన్నీ సృష్టించిళ్ళు ఇప్పుడు ఈ యువత మొత్ త్తమల్ వన్ని మరుగున పడిపోయి ఏమైనా సెల్లులకు వేరే వేరే ఆ డ్రై ఫు ఆ డ్రంక్ ఫుడ్స్ ఉంటాయి చూడండి పీజ్జా బర్గరు థంసబ్లు అలాంటి వాట్ టికే ప్రిప్ ప్రిఫరెన్స్ ఇస్తాల్ను ఆ అట్లా ఆరోగ్యంగా గూడా చెడిపోతాల్లు కాబట్టి ఇగా ఇవన్నీ కూడా మనం వాళ్ళ కవర్నెస్ కల్పించాలని చాలా చక్కగా చెప్పిందండి ప్రతి ఒక్క పండగ గురించి గూడా ఆ పండగ గురిం చూడ మ్ అంటే బతుకమ్మ పండుగ గురించి వినాయక చవితి గురిం ఇట్లా ఏ ఏ పండగ ఎలా చేసుకుంటరు అనేది గూడ ఆ అవన్నీ గూడా ఓ కా ఆరోగ్య సంబంద్ పూల వాసన వల్ల కూడా బాడీకి కొంచెం ఆ వాసన వల్ల కూడ కొంచెం రో వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుదట పూల వాస్ తున్న వల్ళ మళ్ళీ ఆ వినాయకుడి కి మనం ఆకులు పెడతాం కదా అన్ని రకాలు ఆ అన్నిరకాల ఆక్ కుల తోటి కూడా ఆ ఆకుల స్మెల్ వల్ల కూడా మన ఆరోగ్యానికి రేపు వేరే క్యాన్సర్ అలా అలా వేరే వేరే వ్యాధులు కూడా మనకు దగ్గరికి రాకుండా అవి కూడా బాగుంటాయి అటి ఇప్పుడు ఎక్కువ శాతం ఆ ఆకులు ఎవరు పెట్టుకుంటా లేరు కదా అండి
మ్మ్ అవునండి
డి ఆకులు పూలు పెడతార అండి వినాయ బతుకమ్మ కన్ని రకాల
ఆ పెడతామండి మేము గుమ్మడి పూలు తంగేడి పూలు ఆ మా అలా అదిే గన్నేరు పూలు ఆ పోోక బంతి పూలు పట్నం బంతి పూలు గునుగుపులు కో కోచ్చి కా మంచి పసుపు లో కుంకుమ లో ఆ అది పెట్టుకొని మంచి బత్ కమ్మ రక రంగు రంగుల తోటి మంచి ఇగా తయారు చేస్తాం అండీ మేము ఆకులు మధ్య మధ్యలో మామిడి ఆకులు అవును మధ్య మధ్యలో మామిడి ఆకులు కూడా పెడతమండి బతుకమ్మ చక్క క్కగా అందంగా కనిపిస్తది
ఉం అంటే అడవి కెళ్ళి తెస్తారా అండి ఇళ్లలకాస్తే కొంట్ర
అ లేదండి మా ఇంటి దగ్గర వాళ్ళకు తోటుంటది ఒక రోజు ముందు వాళ్ళ తోట కి వాళ్ళలకు కచ్చరం ఉంటది ఎడ్ల కచ్చరము ఆ వాళ్ళతోటి వాళ్ళు చేనుకి వెళ్ళేటప్పుడు వాళ్ళతోటి కచరం లో వెళ్ళి కుంట మండి తెచ్చు కొని గునుగు పువ్వు ఒక రోజు ముందే సాయంత్రము నీటిగా మడత పెట్టుకొని కట్టెలు కట్టి పెట్టుకుంటామండి ఆ అంటే టైముకు అది కొంచెం మడత పెట్టి కట్టలు కట్టడం లేట్ అవుతది కాబట్టి కట్ ట్టలు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము గుమ్మడిపూలు అది అదే రోజు మేము మా ఇంటి దగ్గర కాలీ ప్లేస్ ఉంటేని చెట్లు పెట్టుకుంటాం గుమ్మడి గింజలు నాటుతమండి ఇగా కొంచెం బయట కాళీ ప్లేస్ పెరట్లో గుమ్మడి పూలు తీసుకు తీసుకొచ్చుకుంటాము గుమ్మడాకులు తీసుకొచ్చుకుంటాము దాదాపు కొన కచ్చుకు కోమండి దాదాపు అందుబాటులో ఉన్నాయే తెంపకచ్చుకుంటాము
ఆ మంచిగా మీకే ఇంటి చుట్ట అంటే అన్ని రకాల పూలు ప్రిపేర్ చేసుకుంటారు అన్నట్టు మంచిగా కచ్చరం లో పోతంటే కూడా పాత రోజులు గుర్తస్తాయా మంచిగా ఆ కచరం లో పోతే అదొక విహార యాత్ర లాగా ట్టది కాస్ అండి
ఇప్పుడేదో ఫ్యాషన్గా ఆ ఇప్పుడేదో ఫ్యాషన్గా బంతిపూ లు తెచ్చుకుంటున్నారు అ ఇమనకు కూడా తయారు చేసిన బతుక్ కమ్మని తెచ్చుకొని
అ
అద అన్నిీ వెనకటి పిల్లలన్నిీ వెనకటి పద్ధతులు చాలా మానుకుంటున్నారు కాబట్టి వెనుకటి ఆచారాలే మళ్ళీ తీసుక్ రావాలండి ముందుకి మన అవగాహన కల్పించాలి
ఈ బొడ్డమ్మని ప్రిపేర్ చేస్తారా అండి మీరు
లేదండి ఇప్పటి వరకయితే చేయలేదు
మ్మ్ ఈ నెక్స్ట్ ఇయర్ బొడ్డెమ్మని ప్రిపేర్ చెయ్యండి ఎందుకంటే చాలా వరకు బతుకమ్మకే ప్రిఫరెన్స్ ఇస్తాను కానీ బొడ్ దడెమ్మకు ఎవరు కూడా ప్రిఫరెన్స్ ఇస్తలేరు ఎందుకంటే అయితే మా అమ్మ వాళ్ళు ఇంట్ ట్లో ఒక మత్తమ్మ ఉండేది ఆమె వాళ్ళ ఇంట్లో బొడ్డమ్మని ఎత్తే తొమ్మిది రోజులు మేము ఆడుకున్న తర్వాత మంచిగా స్వీట్ పాయసం చేసి అందరు దకి పెట్టి మా ఇంటి దగ్గర ఒక పెద్ద బావి ఉండేది అందరం తీసుకొని బట్టలు వాడుకుంటే వెళ్ళి ఆ బాయి లో ఆ బొడ్ దమనేసి వచ్చేవాళ్ళం తొమ్మిది రోజులు భలే సందడిగా ఉండేది అది అయిపోయినాక వెంట్ వెంటనే మల్ళ బతుక్ బతుకమ్మా పాటలు స్టార్ అయ్యేయి
బతుకమ్మ నవరాత్రులు మళ్ళా
అవును
సందడిగా అందరు అప్పుడు మంచి చప్పట్లు కొట్టుక్ కుంటా పాటలు పాడుక్ కుంట ఆడితే సరదాగా సందడిగా ఉంటుండే అండి ఇప్పుడేమో డీజేలు పెట్టుకు కొడము ఎగరడము ఏదో డబ్బు డబ్బు కు ప్రాముఖ్యత ఇచ్చుకుంటా నడుచుకుంటాండరు జనాలు అట్లా తయారైపోయింది
పాటలు పాడేతప్పుడు ఎట్లా ఉండేదింటే ఒక దేవుడి స్టోరీ అంటే ఆ పాటలో దేవుడి స్టోరి అని వచ్చేరు గా సో స్టోరీ కోరి వినుకుంటా అందరు మంచిగా బాగోదు మా
అవునండి
స్టోరీని మంచిగా అంటే ఒక దేవుడు రా అప్పుడు గంగమ్మ గౌరమ్మ అనే పాట గంగమ్మను ఎట్లా ఇబ్బందులు పెట్టింది గౌరమ్మ ఎట్లా ఇబ్బందులు పెట్టింది అదొక రాజుల చరిత్రలు దేవుళ్ల చరిత్రలు ఆ కథలల్లో మస్తు అర్ధవంతంగా ఉండేది వాళ్ళు ఈ పాడుతంటే ఇ ఇంకా వినాలి ఏమయితదో ఏమైందో ఏమైందో అనేది ఆ ఇంట్రెస్ట్ ఉండేది అన్నట్టు అప్పుడు మాత్రం అలాంటి అన్ని అన్ కొన్నారు
పెని పిల్లలందరు అన్నీ మానిపోతున్నారు
హమ్ కానీ ఎనుకటి అవేర్నెస్ ఆయితే మళ్ళీ కల్పించాలండి థ్యాంక్ యూ అండి మీరు కాల్ చేసినందుకు ఓకే అండి